హలో
హలో ఏమ్మా పండ్లు అయిపోయినాయా ఇప్పటికి
అ
మ్ ఏం చెత్తన్నవ్
గుడ్డూ ఎవండి బియ్యం కడిగి గ్యాస్ మీద ఈ టమాటలు కట్ చేషి రెండున్నర పచ్చిమరపకాయలు కట్ చేషి ఒక ఉల్లి గడ్డ కట్ చేేషి అ
హ
అమ్మమ్మా బియ్యం చెరుగుతుంటె కొంచెం తరత ఈ అమ్మమ్మ కారవిచింది
సగంసగమె
మరి నాకు దెలీదు ఇస్తా ఎంతయ్యాల మళ్ళీ తక్కువ అయినా ఎక్కువయినా బాగోదుగా
ఎవరో వచ్చీర్రు ఇంటికి
ఎవరొ తెలీదు
తెలిదా నీకు తెలీయనోళ్ళు ఎవరు ఇంటికొస్తారు బిల్డింగ్ లో
ఎర అమ్మమ్మోల చుట్ట.
చుట్టాల ‌.
హుమ్. ఏం చేస్తున్నావ్ పందిరిందా.
లోడెన్. వెజ్. పలవ తింటారు మా రూములు.
అదె. హలో.
పలావ పలావొ.
ఒకసారి చేసినాక ఫోటో పెట్టు రిషిత. హలో. ఓ బిఆరి.
రంగరాజులే.
చిత.
ఆ.
మాట్లాడవేంది.
ఏ బియ్యారి నేను మాట్లాడుతున్నా నువ్వే మాట్లాడుతలేవు.
ఉ మాట్లాడుతున్న ఈ బిహారి బిహారి అనే నేను అంటున్న బిహారీ బిహారీ అని నువ్వు అంటున్నావ్.
సరిపోయింది. కూరగాయలు కోస్తున్న ఉల్లిగడ్డలు.
ఉమ్. సరేలే అది ఏమంటారు. చేసినంక ఫోటో పెట్టు నాకు ఎట్ట చేసినా చూస్తా. తినే అదృష్టం లేకపోయినా చూసి అదృష్టమైన ఉంచు. ఏ కస. ఆ చెప్పు ఇంకా.
ఆ కూరగాయలు కోస్తున్న.
కలి మంతకి.
ఉమ్ బోరంగా.
అయ్యయ్యో ఎన్ని కష్టాలు. ఆ
కష్టాలన్నీ మంచోళ్ళకే వస్తే.
అంతే నవ్వు మాంచి దానివి కదిలే నెక్ ఎందుక్ వచ్చింది.
ఏయ్ నరుకుతా.
ఆ బతాకతవు.
మా అన్నయ్య చంపేస్తాడు చెల్లి అన్ని కూడా చూడదు లేమ్మా వదులే. అనే అన్నయ్య చెల్లె అని కూడా కనకరం లేకుండా నన్ను నరికేస్తాడు.
మీర అందర ఏందరి ఇస్త. ఇట్ల అంటరు ఆయనద పెద్ద నన్న పువ్వుల పెట్టి చూసినట్టు మాట్లాడుతూ.
ఉహూ నువ్వంటే ఇష్టం లేదు నేను పెళ్లి చేసుకుంటా మళ్ళా.
ఏదో చింతాకు అంటే ఇష్టం.
అబ్బా ఆహా. నీకేం అన్నయ్య అంటే ఇష్టం లేదు మా అన్నయ్య మంచోడు.
అవును. మీ అన్నయి మంచోడె నేనే మంచిదని కాద్. ఎ నీను. రూమ్ లో పెట్టినవ్ కదా. అవును మీ అన్నకి మాటలు రవాన నీకు గయ్యాళి
మరి
సర్లే అనుకో ఏం జత్తం పడం తప్ప
అబ్బా
అ
మీ చెల్లి కాలేజ్ పోయంద
రేపు పోతుంది
పాపం బిడ్డ
పాపం
ఒక ఒక సంవత్సరం డిగ్రీ కూడా ఎస్తాలన్నారుగ హాస్టల్లోనే ఏ ఇరే ఏం చేస్తది ఇంటికడ ఉండి ఏదైనా సరే
ఈ పోక తప్పదు
ఎంసట్ మంచిగా చదవమను వేంకటేశుడ
అత ఉమ్ మ
ఏం చెప్తుారు సంధ్యక్క బుడ్డిగాడు పెద్దోడు ఏం చెట్టుండు
ఇద్దరు ఫన్లనే మాట్లాడుతురూ ఆ బుడ్డోడు పండుకుండు పెద్దామ ఎదురు ఇంటి ఇంట్లోకి పోయింది అందరు వల్ డిస్టబెన్స్ అవుతది అని నేను బయటకి వచ్చిన ఎదురు అంజనమ్మ ఆంటి వాకిట్లో అంజనమ్మ ఆంటికిట్లో ఆ అందర వల్ల నీకు డిస్టబెన్స్ అయితదా నీ నేను బయటకి వచ్చినా ఇగ
మంచి పని చేసినం లేట్టి లేకపోతే మన మాట్లాడ ముచ్చట్లంటే అలా భయపడతారు అంతేగా
చెప్పు పో ఇంకా
చెప్పాలి
ఏం హాయ్ మసాజ్ చేసింది బెంగుళూరు కి వాస్తవ
అవునా
ఉమ్
వస్తమయ వస్తమయ అని పోయినవు
రాను
ఏం చేస్తావ్ పూజిత బెంగళూరు వచ్చి నేనే వచ్చి ఇబ్బంది పడుతునా ఈడ
ననేేం వస్తా అంతలే ఇస్తా ఉస అందేంటను మొత్తం ఉండడానికి గాదులే రెండు రోజులు ఉండి పోదుద్దామ
ఐదో తారీకు ఆ నాకు హాలిడేస్ ఉన్నపుడు ఇద్దరం కలిసి తిరిగి పోదాం ఇద్దరం వద్దులే మళ్ళీ నువ్వు ఒక్కదానికి ఇబ్బంది పడాలి ఊరికే
సాటర్డే సండే ఆ కాల అంటే ఎంత తీసుకొచ్చుంటే అది నేనుం అనుకుంటాన్నా రా రాజ రెండ నుండి పొడవు అంటే ఒకటి
రా రాది రెండు రోజులు ఉండి ఏ రెండు రెండు రోజలు ఉండి ఇక్కడ అన్ని చూసిపోదు రారదు మరి
స ఇంకోసారి బెంగళూరు వస్తాను మాట కూడా ఎత్తాము అయ అనుకుతాండి ఇక
ఆ
బై్యవ ఎట్టావ అని క ఇచ్చూడి
పయ్యం అది సృష్ పిజిందవ మనయ
న్నికి ఇచ్చిడు చాల ఈ విష మసిన అస నా వల్లనే కావాలి నేను పొద్దునాన్నకంటే మామ్మ వచ్చిన పురుగుమ్మడిన్నదయ అన్నం నింటలేంటలేదరా అనుంటే ఆనందం తింది రామ్ను తీసుకొని నేను మమ్మీటి తినిచ్చింది
ఆ
అంటే ఏమైందిద్ద అమ్మమ్మ ఏమనాన్నదా అ తాత అవ నాన్నర ఎర నన్నర మా ఏమన అన్నాడుంటే ఏమనా ఏమనలేదు అనుకుంటా అన్నా ఏడు బాలట్లే ఎతునే
అవున ఎందుకు బాధపడ్ పెట్టడం చెప్పు కుందాగా పని పోయ్య ఒతుది
ఎందుకు ఎందుకు అ ఎందుకు ఎదిస్తుిన అంట ంటే ఏండి చదువట్లే అని చెప్ప
హ
ఆ
బాధ బ్రేకి తప్పయింది ఇదు
ఆ
బెంగళూరు అనే పేరు తెలుసుకుంటే నీకు కొను కూడా వతున్న అలాగ ఇప్పుడు
అమో ఏన్న నిజంగా రాా అన్న కూడా నాకు రావాల్సింటుంది
హ
నేను అయినా నన్ను తీసుకోవ అని కూడాట్ట నన్ను తీసుకోవ అని కూడా అనిలే ఇ ఆయిది చవర అమ్మాయి రెండు రోజులు ఒక నెల రోజులు తీసుకు రమ్మాయి అనుకుంటాను అంతే ఓ న ే తీస్కోబదవా తీస్కో అ నస్ను అనిలుస్తా అసన్ జస్ తీస్కావ బతులా అడుకుంద ఇసబ వా తక బోలే ఇిసుక పోని హదనేదు
ఉ
మో ఏం చేస్తాను అయిపోయింది లే అని చెప్పు ఇంకా
చెప్పాలి తిన్న వయందా
అప్పుడేనా ఇప్పుడే
ఉ
అ
రా సతాల
ఓ ఒక అబ్బాయి వచ్చిన అరవీందథ్
అరంద
హ
ఎక్కడోళ్ళాలందరూ
ఆమ అమ్ కూడాసయిరిచుట్టాలంట
వాళ్ళ పెద్దన్నోళ్ళెమో పెద్దమ్మోళ్ల అన్నోళ్ళు ఉంటారు కదా
ఆ
వాళ్ళేమో వాళ్ళైతేనే నాకు తెలియదు ఇక మిగతా వీళ్ళందరు తెలుసు
ఊ
అలా నాన్న పెద్దమ్మ వొళ్ళ నాన్న వొళ్ళ మొదటి భార్య కొడుకు
ఉహు
వస్తారు వస్తే హైదరాబాద్ లోనే ఉంటారు వాళ్ళు
ఉహు యు ఎస్ లో కూడా ఉంటారు
ఆ నరసింహ గుడం ఆ నరసింహ గుడం ఆ
ఉ
వాళ్ళ అన్న భార్య ఉంది అడా వాళ్ళ పెద్దమ్మ వొళ్ళ అన్న భార్య ఒక ఆమె మా అమ్మమ్మ
ఏమీ వస్తాయి
ఏను
మా అమ్మమ్మ అమ్మమ్మ అంటే సొంతం కాదు అమ్మమ్మ వాళ్ళ చెల్లే నువ్వు అనిత ఎట్లనో అట్ల
ఉ ఇంకా
ఉంటారా ఈ రోజు పోతార ఎమ్మటే
అబ్బాయి ఓక్కడే వచ్చిం
అవునా
ఊ
ఓ ఇక మరి
నువ్వు చేయవా వంట
కూరగాయలు గొత్తున్నాం చాలా ఉన్నాయి కోసేవి
ఉహు
ఇంకా
చెప్పాలి చెప్పాల్
ఎమ్ చేస్తా
ఏం లేదు నాన్నమ్మ అన్నే ఉందా తాతమ్మ
ఏం చేస్తుంది
మందులు వేసుకుంటుందా సరిగ్గా ఆమె గురించే టెన్షన్ నాకు ఊకె
ఇవాళ పొద్దుగాళ్ళ వేసుకోలేదు రెండింటికి వేసుకుంటా ఆన్నది రెండున్నరకి రెండున్నరకి వేసుకొలే పొద్దుంది రెండున్నర కి వేసుకుంటాదంట
టు థర్టీ
రెండున్నరకి ఏసుకొని మళ్ళా నాలగు ఇంటికి వేసుకుంటే ఎట్లా అని ఇందులే నాలుగింటిదే వేసుకుంద నాలుగింటిదే వేసుకుందు లే అనుకుంటాన్న సర్లే అన్న ఏమీ నాలుగు ఇంటికి ఎందుకు పొద్దున ఆడు ఆ నాలుగింటికి పొద్దున ఇల్లంతా దులిపినా
ఊహు
ఆ పెద్దిల్లు కడగాలి ఇగ
రేపా ఎందుకు?
ఆ వస్సున్
సరేలే పూజితా ఏదైనా పని ఉంటే చూసుకో తర్వాత చేస్తా.
ఆ సరే విస్త